హలో
ఆ హెలో నమస్తే అండి
నమస్తే కాన్ ఏం లేదండీ వాక్ జేస్తున్నా ఆ అయిందండీ
ఏం జేశారండి టుడే
టుడే ఇవాలా అవో మటన్ జేసాం
ఊ హుమ్ ఇవ్వాలా ఏంటిదండి స్పెషల్ మరి మటన్ జేసారు
ఏం లేదండి ఇట్లనే తినాపెట్ పిప్ చేసాం ఉమ్ ఊఁ
అయిందా మరి మీరు మ తిన్నార
ఆ తిన్నాము
హ
మీది అయింద అండి డిన్నర్
ఆ నేను కూడ చేసినా అండి డిన్నర్ అయిపోయింది నాది కూడా
ఆ మరి ఏం చేశారు
బెండకాయ చేసినా అండి బెండకాయ పులుస వేసి చేసినానుండి
ఆహా
ఊ
ఇంకా చెప్పండి
ఇంకా మీరే చెప్పాలండి ఏంటి విశేషాలు
ఏం లేదండి
వాతావరణం
వాతావరణం గాలి రావట్లేదండి చల్ల కొంచెం చల్లబడింది గానీ గాలి రావట్లే ఇప్పుడు
అవును
ఇంకా మీరు ఏం చేసగలరండి స్పెషల్ ఏమేం చేసుకుంటారు రెసిపీ చెప్పగలరా ఆ
అండి అంటే ఇంట్లో చూడండి సండే సండే బిర్యానీ చేస్తా అండి
బిర్యానీ చేస్తార స్పెషల్ ఇంకా స్వీట్ లోన లేకుంటే
స్వి సీట్లో ఆ సీట్ లో అంటే మా పిల్లలకు డబల్కా మీఠా అంటే ఇష్టం అండి గులాబ్జామున్ డబల్ క మిఠా ఇది ప్రిపేర్ చేస్తూనే ఉంట అండి
రండి
నాకు గు గులాబ్జామున్ చేయడం అంటే చాల ఇష్టం అండి
ఆహా
అవునండి
ఇంక
చేసి మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కదా అది నాకు మంచిగా పిస్తదన్నట్టు తినేటప్పుడు ఎప్పుడే కతం కావు అవి స్టోర్ చేసుకొని పెడితే ఎప్పుడైన ఒక్కొకటి ఎసుకొని తినొచ్చు అన్నట్టు
ఆహా మికు స్వీట్ ఇష్టమా అండి
ఆ ఇష్టమే అండి
ఇంకా వేరేవేరే స్వీట్ లో
ఆ స్వీట్ లో అంటే కద్దుకి కీర్ కూడ మంచిగా ఉంటదండి
ఆ చెప్పగలార రెసిపీ నేనేం బాగ విన్నాను
ఓకే అయితే కీర్ లో ఏం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది ఉంటది కదా అది ఆ కద్దు కద్దు ఉంటది కదా
టిటి
ఆహా క్వాంటిటీయ అండి నేనయితే తక్కువ శాతం హాఫ్ కేజీ వరకే చేస్తాన్డి ఇంట్లో హాఫ్ కేజీ పావ్ కేజీఏ చేస్తా ఇంట్లో
మ్ నీకు తగే టట్టు మీరే చేసుకుంటారు
ఆ అంతే ఇక పెద్దది ఏం చెయ్యను నా కచ్చిటట్టే చేసు కుంటా అండి కద్దు హల్వా కూడా మంచిగా ఉంటది కద్దు హల్వా కూడా మంచిగుంటదండి
ఉమ్ మ్ మస్ట్ యితే ఇవి చెప్పండి దాన్ తర్వా
ఆ కద్దుకి కిర్ లో అయితే అండి ఫస్ట్ మాకు పాలు కావాలి ఫ్రెష్ పాలు
ఆ ఫ్రెష్ పాలు ఎంతేసుకుంటారండి మీరు హాఫ్ వర్ అంటే ఇప్పుడు హాఫ్ కద్దు వంటి పేల
హాఫ్ కద్దు అంటే మనం హా క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువనే ఉంచాలి వేరే పాలుది అర్ధ కిలో ఆ అర్ధ కిలో మనం ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు పావుకిిలో మనము కద్దూరి తీసుకున్నామంటే అర్ధ కిలో పాలను తీసుకోవాలన్నట్టు
ఆహా
మ్ ఇప్పుడు పాల ఆ కద్దుని మొత్తం ఏమంటే మిక్సీ పట్టాలి ఫస్
మిక్ మిక్సీ కదుని మొత్తం మిక్సీ పట్టాలా
ఆ అంటే ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి ఇట్లా మా అది ఉంటది కదండి బురహాష్
ఆహా
దాంతో చేసి దాన్ని కొంచెం రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి.
అచ్చ
గ్రైండ్ చేసుకున్న తర్వాత అది అట్లానే పెట్టుకోవాలి ఇప్పుడు మనం నెయ్యి ఏస్ నీ అందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఏసుకోవాలి
ఆ హా అని డ్రై ఫ్రూట్ వేసుకోవచ్చా
ఆ ఏసుకోవచ్చండి అన్ని మా దగ్గర ఉన్న కాజు బాదం పిస్తా అన్నీ ఏసుకోవాలండి ఎన్ని డ్రై ఫ్రూట్స్ సెట్స్ ఉంటే అంతా టేస్టోస్తదన్నట్టు
ఆహా
మ్మ్ ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మంచిగా రోస్ట్ అయినాక అందులో మనం పాలేసుకోవాలి
పాళ్ళు ఇప్పుడు వేడి చేసుకోవాలి లేక
ఆ లేదు పచ్చి పాలైనా ఏసుకోవచ్చు వేడి చేసుకున్న పాలైనా ఏసుకోవచ్చండి మన ఇష్ట ఇట్టం అన్నట్టు ఇగ ఆ డైరెక్ట్ ట్ డ్రై ఫ్రూట్స్ లో వేసుకోవాలి పాలు పాలేస్ కున్న తర్వాత అందులో మనం చక్కెర కూడా మంచిగా ఏసుకోవాలండి
గర మంచిగేసుకోవాలా
అంటే కొంచెం కూడా తక్కువ అయినాయి అనుకోండి చక్కెర అనేది టేస్ట్ అనేది రాదు చక్కెర క్వాంటిటీస్ ఆ స్వీస్ నా స్వీట్ ఎక్కువ ఉండటేనే కద్దుకి కీర్ తినడానికి మంచిగున్టది. చక్కెర మంచిగా ఏసుకొని పాలు చక్కెరని మంచిగ కలుపుకో కలపాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మాదేమంటే బాయిల్ అయిటప్పుడు అందులో కొంచెం ఆ కేసర్ తెలుసు కదండి
ఆ కేసర్ తెలుసండి ఇప్పుడు అయితే బాగా ప్రైజ్ ఉంటది కదాండి కేసర్ అంటే.
ఆ బాగా ప్రైజే ఉంటాది త్రీ హండ్రెడ్. ఫో అ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చిన్న బాక్స్ వస్తాది అందులో ఉన్న ఒక. ఐదారు ము చిన్న చిన్న ముక్కలు అన్నట్టు.
ఆ తలదుగుట్లా అట్లనే వస్తది ఒక రెండు రైపులు వేసుకున్న గూడా బాగా కలరోస్తది..
ఒక ఐ ఒక నాలుగుఐదు తీసుకొని అందులో వేసుకోవాలండి పాలులో. పాలల్లో ఎస్. కొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా క అది కద్దుని ఆ ఆ మి. శ్రమాన్ని ఇందులో వేసుకోవాలి పాలులో ఇప్పుడు మంచిగా కలు. కుంటూ ఉండాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాయిచి తెలుసుకదండి.
ఆ తెలుసండి ఇలాయిచీ పౌడర్.
కొంచెం చెక్కిరని మంచిగా ఏమంటిక్ పౌడర్ లెక్క చేసుకోవాలి. ఇలైచి ఆ ఇలైచి మనం డే డైరెక్ట్ క్రష్ చేస్తే కాదు అది. కొంచెం చక్కే రేసి క్రష్ ఆ. చెక్కేరేసి క్రష్ చేసినామంటే తొందరగా క్రష్ అయితది పౌడర్ లెక్క తయారయితది.
ఆ దా తర్వాత.
ఆ ఇలైచీ పౌడర్ ని అందులో వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసినా మిశ్రమంలో.
ఉమ్.
ఆ ఇప్పుడై అయిపోతాది మన కద్దుకి కీరు.
ఇప్పుడు కద్దు కీర్ అంటే ఇప్పుడు దాన్లో కద్దు అపడది కదా అండి మరి.
ఆవు పేడది కదా ఆవు పడాల అవు పడా మనం గ్రైండ్ చేస్. కున్నం ఆవుపడాలంటే ఏం చేయాలంటే మనం బురహాస్ చేస్తాం కదా బుర. ఫ చేసిన దాన్ని ఆ రోస్ట్ చేసి అట్లనే పెట్టుకోవాలి.
ఆహా సగం ఇది సగం అది అది అట్లా వేసుకోవచ్చా.
చేసుకోవచ్చు.
ఉహు.
మా పిల్లలకు అట్లా డైరెక్ట్ కద్దు కనబడితే తినరు వాళ్ళు. ఆ. తినారని ఏం చేస్తాను నేను గ్రైండ్ చేస్తా అన్నట్టు గ్రైండ్ చేస్తే అది మిశ్రం. మమ్ము అనేది పాలులో మొత్తం కలిసిపోతది.
ఆ మంచిగే.
ఈ ఇప్పుడు మనకి. తా తింటాం కాబట్టి మనం డైరెక్ట్ బురకాజ్ జేసుకొని. ఆద్రా ఫ్రై ఆ రోస్ట్ చేసుకొని అట్లే వేసుకోవచ్చు.
ఉహు ఇప్పుడు హల్వా ఎలా చేస్తారు అండి.
ఆ కద్దుకా హల్వా అండి హల్వా అన్. టే ఏం లేదండి మనం ఎట్లా రోస్ట్ చేసుకున్నామో అట్లా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయ్యాలి. డ్రై ఫ్రూట్స్ వేసినాక ఈ మనం రోస్ట్ చేసుకున్న మిశ్రం మళ్ళా అందులో వేసేయాలి. డైరెక్ట్ర్ రోస్. చుజే ఇప్పుడు కద్దుని మనం బురహాద్ చేసి రా అమ్మ. రోస్టు చేసుకుంటాం గదా.
ఆ చేసుకున్నాం.
ఆ అది ఒక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టాలి డైరెక్ట్ కూడా చేసుకో. చు కానీ మన డ్రై ఫ్రూట్స్ అనేవి రోస్ట్ కావు కదా.
ఆహా అది దానికి కూడా రోజు చేయచ్చండి ఇప్పుడు కద్దుకు కొప్పు కశ్ చేసు
ఆ ఆ దాన్నె రోస్ట్ చేయాలి. దాన్ని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మన డ్రై ఫ్రూట్స్ అనేటి కట్ చేసుకుని దాన్ని రోస్ట్ చేయాలి దాన్ని రోస్ చేసినాక ఇక ఇప్పుడు రోస్ చేసుకున్న పె పెట్
రోస్ట్ చేసుకుని సైడ్లా సైడ్ లో పెట్టుకోవాలి కద్దు డ్రై ఫ్రూట్స్ ఊ అది
కోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ లో కద్దుని మళ్ళా వేయాలి ఇందులో కద్దు రోస్ట్ చేసు న్న మిశ్రమం ఇందులో వేయాలి ఏసినంక కొంచెం ఉడికినంక ఇందులో కొంచెం పాలు ఏయాలి. ఓ కొంచమే పాలు ఆ కొంచమే పాలు ఏయాలి ఆ తర్వాత మనం తగినంత చ వేసుకోవచ్చండి
దిల్లా ఇలాచి పౌడర్ ఏంటి మరి
వేయాలి అండి తర్వాత అన్ మ మనం చక్కెర పాలు అన్నీ ఏసినాక అది కొంచెం ఉడికినం ఇందులో కూడా ఇలైచి పౌడర్ లాస్ట్ లో వె య్యాలి
ఊహు అందరూ మీరు ఇంట్లో ఇష్ట పడి తీసుకుంటారా మరి
అవునండి ఇట్లా నేను ముందు చెప్పినా కదా కద్దు కీర్ అని
ఆ
అట్లా చేస్తే వాళ్ళు తింటారు ఈ హల్వా అనేటి నాకు ఇష్టం వాళ్ళకి ఇష్టం ఉండదు.
ఆహా పిల్లలకి అది మీకు ఇదా
ఇష్టం అది హల్వా అనేది నాకు మంచిగా అనిపిస్తుది వీళ్ళ కేమో అది ఇష్టం ఇగ
పిల్లలకి ఏదైనా అది ఆపడకూడదు.
ఉమ్ అట్లా అయితేనే వాళ్ళు తింటారు ఆ ఏ వస్తువు అయినా సరే కనబడుతే తినరు
ఉమ్
కనబడుకుంట ఇస్తేనే తింటారు
అవునండి పిల్లలకి హెల్తీ ఐటెమ్స్ ఇప్పుడు పెద్దరు క
ఉమ్ ఇంకా చెప్పండి మీరేం చే చేస్తారు ఇంట్లో మరి
నేనా చేస్త నార్మలే అండి అంత ఇక రాదు చేస్తాం నార్మల్గా
అవునా
ఇంకా మంచి చెప్పారండి కద్దు హల్వ గురించి గుడా ఇంకా కద్దు కీర్ గురించి కూడా బాగా మంచిగా చెప్పారు
అవునండి మీరు కూడా మంచిగా చెప్పారండి మీతో మాట్లాడినంత ఇప్పుడు నా కూడా చాలా విషయాలు తెలిసినాయండి.
అవునండి మంచిగా మంచిగా చెప్పారు సరే అండి థ్యాంక్స్ అండి
అనా బాగా